హలో
ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లే అండి ఖాళీగా ఉన్నా నార్మల్గా కూర్చొనే ఉన్నాను
తిన్నారా
ఆ తిన్నా మండి ఇప్పుడే జస్ట్ ఇందాకే నాకు ఎక్కువ ఆహారం ఇష్టం ఏందంటే ఎక్కువ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అట్టే చికెన్ కర్రీ అంటే ఇష్టం ఎక్కువ నాకు
ఊ మీరు ఏమన్నా కూరలు చేస్తారా అండి అంటే వంటలు చేస్తారా
వంటలంటే నేను ఎక్కువ చికెన్ బిర్యానీ చేస్తాను
అది ఎలా చేస్తారు చెప్తారా
అది మనం ఫస్ట్ చికెన్ తీసుకు కొని చికెన్ ఒక గిన్నెలు ఒక గిన్నెలు వేసుకొని ఆ చికెన్ ని కడిగేసి మనం దాని ట్లో ఉప్పు కారం పసుపు అల్లం ఇట్లాంటివి వేసుకొని కలుపుకొని దాని తర్వాత పెరిగేసి కొంచెం ఇట్ల మధ్యలో కట్ చేసి దాంట్లేసేసి మూత పెట్టి కొస్సేపు పక్కా పెట్టాలి ఒక అర్దగంట సేపు మనం ఈ లోపల బియ్యం కడిగి బియ్యం బాస్మతి బియ్యం తీసుకొని ఒక గిన్నెలో కడిగి పెట్టుకని ఒకసారి సరీ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో సరిపడ నీళ్ళు పోసుకొని దాంట్లో లవంగం ఉ దాల్చిన చేక్క ఇట్లాంటి వేసుకొని సామాగ్రిలు దాని తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత మనం కడిగిపెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకోవాలి మా బియ్యం డెబ్బై శాతం ఉడికిన తర్వాత మనం దా పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి కొంచెంసేపు పెట్టుకున్న చికెన్ ని తీసుకొని ఒక గిన్న పెట్టుకొని వేరే గిన్న దాంట్లో మనం నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఈ చికెన్ ని దాంట్లో వేసి ఒక ఇరవై శాతం ముప్పై శాతం ఉడకనిచ్చిన్ తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాని ఇందులో వేసేయాలి దాంట్లో వేసేసిన తర్వాత పైన మనకు కావాల్సిన నెయ్యి ఏదనా వేసుకొని ఒక మూత పెట్టుకొని ఆవిరి బయటికి పోనీకుండా చుట్టూ ఏదైనా పిండి లెక్క ఏదైనా పెట్టుకొని దానిపైన ఒక బరువు పెట్టాలి ఆవిరి బయటికి పోనీకుండా ఒక పదిహేను నిమిషాల తర్వాత రెడీ అవుతుంది అయిపోద్ది మనది
అంటే మీరు వంటలు చేస్తారా అండి మీ బాగానే
అర్ధం కాలేదండి
మీరు వంటలు చేస్తారా బానే
వంటలు అంటే ఎక్కువగా చేయను చికెన్ బిర్యానీ ఒకటే చేస్తా చికెన్ బిర్యానీ అన్న చికెన్ కర్రీ ఇట్లాంటి మళ్ళీ పాస్తా మ్యాగీ ఇట్లాంటివి చేస్తాను
అంటే మీరి ఇంట్లో వాళ్ళతో బాగా తయారు చేస్తారా లేకపోతే మీ మిత్రులతో పని చేస్తారా
అంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళతోటి చేశాను మిత్రులతో ఒకసారి చేసాను అంతే
అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరే మీరే తయారు చేస్తారా అంటే మీరు బయటికి ఎప్పుడన్న ఏటన్న ఎల్తే
స్నేహితులతో బయటకిట్ట వెళ్ళినప్పుడు వంట చేసుకునేటప్పుడు నేను మా స్నేహతులు కలిసి చేస్తాము కదాన్ని వంట
మీరు పండగలో అప్పుడు ఏమన్నా వంటలు చేస్తారండి మీరు అంటే ఇప్పుడు పంగలు ఉన్నప్పుడు మా ఉసాహారమే వండుకునేది మొత్తం చికెన్ మటన్ కదా అ అప్పుడు మీరే చేస్తారా
అంటే అప్పుడు చేస్తాను అప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తానప్పుడు నిను మా తాత ఇద్దరం కలిసి మీకేమి ఇష్టం అండి
మాకు మా నానమ్మ చేసే పులిహోర ఉన్న పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి
ఆ మీకు ఇంట్లో ఫుడ్ అంటే ఇష్టమా ఎక్కువ బయట ఫుడ్ అంటే ఇష్టమా
బయట అనే తింటానండి దాదాపు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అంటే మేము ఉండేది చదువుకునేది కానీ చదువుకున్నాం ఇంటికా నుంచి దూరంగా చదువుకుంటాం కాబట్టి ఫ్రెండ్ తో ఉంటాము మిత్రునితోటి కాబట్టి మిత్రుడి తో ఉన్నప్పుడు మిత్రులందరం కలిసి బయటకి వెళ్ళినప్పుడు బయట తింటాము ఆ ఇట్లా పంజాబీ డాబాలు అవి ఇవన్న చెప్పి ఉంటాయి కదా అండి నైట్స్ రాత్రులు రాత్రులు వాటిలల్లో తింటాము ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అమ్ మా నానమ్మగారి చేతి వంట లేకపోతే మా అమ్మ వారి ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ చేతి వంట లేకపోతే అమ్మ చేతి వంట ఏం నానమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుంది మాకు అంటే ముగ్గురుతోటి పోల్చుకుంటారు నానమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుంది తాను ఏ కూర వేసినా కూడా మంచి కుదురుతది తింటుంటే తినాలనిపిస్తుంది తినలేని ఇప్పుడు తినని కూర ఏమైనా ఉన్నా కూడా తన చేతి వంట తన చేతి తయారు చేసింది కాబట్టి మీరు తినకుండా అంటే మీకు ఇష్టం లేని కూర కూడా తినేస్తారు అంత గానం
మీ నానమ్మ చేసే దాంట్లో ఏ కర్రీ ఎక్కువ ఇష్టం ఏ కూవరుంటే ఇష్టం నానమ్మ చేసే దంటే
పాప్పు చారు తింటానండి నేను పాప్పు చారు తొందర చేసుకోవచ్చు కాబట్టి ఏముందండి పప్పు నానబెడుతుంది పప్పుని ఉడకబెట్టి ఒక గిన్నెలో పక్కకు పెడుతుంది అది మొత్తం ఉడికాక ఒక అర్ధ గంట వరకు ఉడికిస్తది మెత్తగ ఉడికాక దాన్ని ఊపిస్తాది పోపేసి పక్కకు పెడుతుంది ఇంకోక గిన్నెలో చారు ఇసుకుతుది చారు ను పోసేసి పోసి పెట్టిచే అందులో డైరెక్ట్ వేసిస్తాం మేము అంటే మళ్ళ దాదాపు అంటే బాగా కొందరు ఎట్లయితే తయారు చేస్తార అంటే పచ్చిపులుసు చేయసాక ఇం పచ్చిపులుసు చేశాక అవి ఇవన్నీ కొంచెం లే అంటే సమయం అనేది ఎక్కువ తీసుకుంటాది కదా అలా కాకుంటే మేము డైరెక్ట్ పచ్చి పూలుసు పోసి పెట్టకుంటేనే డైరెక్ట్ పచ్చి పూలుసు పిసి పక్కకు పెట్టి డైరెక్ట్ అందులో ఈ పోప్ అనేది వసేసుకుంటామండి అది తొందర అయిపోద్ది
మీరు బయటికెళ్ బయటికెళ్ళి తింటా అంటున్నారు మీకు బయట ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటి ఎంతిదండీ
మేము బయట తినే ఫ ఆహారం అనంగా బయట తినేది బిర్యానీ బాగా తింటానండి బిర్యానీ ఇప్పుడు మిత్రులతో వెళ్ళినప్పుడు గ్యాస్ పంజలు కూడా చపాతీ ఉంటాయి కదా చపాతి బటర్ నాన్స్ అని చెప్ప అంటారు బటర్ నాన్స్తో పాటు చికెన్ తీసుకొని తింటామండి మేము కొంచెం తినడానికి సగం సగం ఉడికి వాళ్ళ వాళ్ళ వాళ్ళు తయారు చేసే విధానంలో చా అద్భుతంగా ఉంటాంది కాబట్టి మేము అదే తింటాం దాదాపు బయట ఎక్కడైనా కూడా లేదు ఎటన్నా ఇప్పుడు పుట్టినరోజులు ఉన్నాయి అనుకోండి మాకు దగ్గరలో మండివల అని చెప్పి మేము ఉండే హన్మకొండల కాబట్టి మాకు దగ్గరలో మండివళ అని చెప్పింది అక్కడికి వెళ్ళి ఆడా ఎంత మంది వెళ్తామో అంతమంది దగ్గ మండి అని చెప్పి ఉంటది పెద్ద ప్లేట్లో అందరికీ ఒకటే సారి తినడానికి చికెన్ ముక్కలునూ అన్నం వేసుకొని పట్టుకొస్తారు అది బాగుంటది అది ఎంత మంది వెళ్తామో దాన్ని బట్టి మందిని బట్టి ప్లేట్స్ అంటే ఎవరు ఎంత తింటారో దాన్ని బట్టి మేము చెప్పుకుంటాము అందులో ఒకరికి ఉంటుంది ఇద్దరికి ఉంటుంది ముగ్గురికి ఉంటుంది లేకపోతే ఆరుగురికి ఉంటుంది అలా బయటికి వెళ్తే మాత్రం ఇది లేదు ఇంటికాడ ఉంటే మాత్రం నానమ్మ వాళ్ళ లేకపోతే మాది మేము రూమ్ లో ఉంటాం కాబట్టి మా మిత్రుడు చేే పెడతారు మిత్రుడి చేసాక మేము తింటాం లేకపోతే మేము మిత్రుడు లేని సమయం చూస్త కొని మేము అప్పుడో ఇప్పుడో మేమన్న తయారు చేస్తామండి
మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఎక్కువ వంట చేసేది ఎవ్వరండి
మా మిత్రుడే చేస్తారు అంటే మేమి ఇంటికి వెళ్ళప్పుడు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు నేను మా ననమ్మ ఇంటికాడ నానమ్మ చేస్తాది అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళితే అమ్మమ్మ చేస్తుంది మా అమ్మీ వాళ్ళు కింద ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళది కొంచెం పెద్ద బిల్డింగ్ కింద వాళ్ళు అద్దెకిస్తారు రూమ్లు కాబట్టి మాకుంటే అద్దెకేం ఇవ్వాలా కానీ మాకు మా పెద్దమ్మ వాళ్ళం కూడా అందరు ఒకకడని ఉంటాం కాబట్టి మనిషి ఒక రూమ్ మనిషి ఒక రూమ్ చొప్పున తీసుకుంనం మా మామ వాళ్ళు ఒకలో ఉంటారు మేము దాంట్లో ఉంటాం మా పెద్దమ్మ వాళ్ళు దాంట్లో ఉంటారు మా అమ్మ వాళ్ళు దాంట్లో ఉంటారు కాబట్టి మేము ఉండేది మత్రం అమ్మమ్మ వాళ్ళే కాబట్టి అమ్మమ్మ చేసి పెడతది లేకపోతే అత్తమ్మ చేేసి పెడతుంది అక్కడ నచ్చకపోతే కింద మా మమ్మీ మళ్ళా మమ్మీ మంద మమ్మ అనుకుంటారు అదంటే అందులో కూడా నా వంతు ఎస్ పెడతారు ఎక్కడ నచ్చితే అక్కడ తతినేస్త నేను అంటే కింద నచ్చితే కిందనే తింట లేదు మీద మీద నచ్చిన మీద కూర నచ్చితే మీద తింట కింద కూర నచ్చితే కింద తింట ఎక్కడ అనుకులేదముంటే అక్కడ తినేస్తాను అక్కడ ఇక్కడనే ఏము ఉండ తినాలి
మీరు వారంలో ఎన్నిసార్లు మాంసాహారం తింటారు
వారంలో రెండు సార్లు తింటాము అద ఇప్పుడు కోడిగుడ్డ అయిందనుకోండి ఇక అవుతది వారానికి ఒక నాలుగు సార్లన్నా అంటే మూడు సార్ల
దాదాపు అవుతుంది మీరండి అంటే వారం మీరు
వారంలో ఒక రెండు సార్లు తింటాంమండి నాన్ వెజ్ అ మాంసాహారం అది కూడా ఆదివారం సోమవారం మంగళవారం ఎప్పుడైనా
చదువుకునే పిల్లాడే కదా అండి
ఆ అవునండి మీకు ఇష్టమైన పండ్ల లు ఏంటి అండి
ఆ
ఆ హలో
సర్తి భు ఉంటుంది కదా మీది అదే లంచ్ బాక్స్ అంటారు కదా అది మీరు రోజుకో వారంకో కూడా చొప్పున చేసుకుంటారా లేకపోతే అన్ని కలుపు కొట్టసారంటారు
రో వారాని కి మూడు నాలుగు కూరలు లేకపోతే దాన్నే మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చుకుంటారా
అంటే డైలీ ఏదో ఒక కూర చేసుకుంటామండి ఏదో ఒకటి డైలీ ఒక రోజు పప్పుసారి అయితే ఒక పప్పుసారి ఇంకో రోజు టమాట కూర అయితే టమాటో కూర అట్లా డైలీ ఒకసారి కూర అనుకుని ప్పుని లేని రోజు ఇక పచ్చడి వేసుకొని పోతాం ఇక పచ్చడి మడక పచ్చడి గాని లేకపోతే కొబ్బరి పచ్చడి గాని ఇట్లాంటివి అమ్మమ్మ వాళ్ళు ఇంటి కాని తెచ్చుకున్న పచ్చళ్ళు
అంటే మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారంటడి దాదాపు
ఇంట్లో దాదా మా ఇంట్లో చేసేది తాత చేస్తారండి ఎక్కువ మా తాత చేసే దాంట్లో నాకు నచ్చేది సాంబార్ సాంబార్ అంటే ఇష్టం సాంబారు బండకాయ అట్లనే పాలకూర పా కూరగాయలు ఉంటాయి కడి ఆకూలు ఈ ఆకూరలు అంటే చాలా ఇష్టం ఇవి తాత చేసే దాంట్లో మీకు ఇష్టమైన పనులు ఏంటి అండి
మేము తినే పంల అంటేంట వేసాకాలంలో మామిడి పంలు తింటాము చలికాల లంలో ఇక అన్ని పనులు దొరుకుతాయిబట్టి అన్ని పనులు తింటాము ఏ వర్షాకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి చాలా తక్కువ పనులు దొరుకుతాయి కాబట్టి ద ఏ అన్ని పనులు తింటాము అంగూరాలు తింటాము ఆ సేబులు తంటాము మామిడికాయలు తింటాము పుచ్చకాయలు తంటాము మేము తినే పనులుంటము నాకు నచ్చిన ప పండింటి అంటే మన మామిడి పండున్న పుచ్చక అంటే చాలా ఇష్టం అండి
అంటే ఏ ఏ వేసే కాలంలో ఆ పనులంటే ఇష్టం మీకు
అవును మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు
ధన్యవాదములండి
ఉంటున్నానండి
ఉంటానండి